హలో
హలో అండి.
హలో అండి బాగున్నా
బాగున్నానండి. మీరెలా ఉన్నారు, మీరెలా ఉన్నారు. ఉమ్ హ్ హు ఏముందండి ఇంట్లో ఓ కొంచెం వ్యవసాయం చేసుకుంటున్నాం, చిన్న చిన్న పాండ ఆకూరలు లాంటివి పెట్టు కొనీ ఏవో గార్డెనింగ్ ఆహా చిన్న చిన్న గార్డెనింగ్ అనమాట అవునండి ఇంట్లో ఆర్గ ర్గానిక్ లాగానే. మందులు ఏమి లేకుండా పండించి కూరగాయలు పండిద్దామని ఏవో చిన్న చిన్న వ్ విత్తనాలు అవి కొనుక్కొచ్చి కొన్నీ కొన్నీ అన్ని రకాలు కొన్ని మనకు దొరికి అవైలబుల్ గా ఉన్న విత్తనాలన్ని కొనుక్కొచ్చి చిన్న చిన్నగా మొక్కలు పెట్టాం. విత్తనాలేస్తే చిన్న చిన్న మొక్కలు వచ్చయి. వాటిని గార్డెనింగ్ చేస్తున్నా.
ఓహో ఇంట్లో ఓ చిన్న గార్డెన్ ఉంటే ఇగా
అవునండి. హా ఆ అట్లా అవి ఏంటంటే ఆ ఆర్గానిక్ అండి ఆర్గానిక్కే ప మందులు అవి లేకుండా అవునండి, అవునండి. అవి ఏంటంటే మనం బయట కొనుకోచ్చేవన్నీ కూడా గా మందులు అవి జల్లి అంత అవును అవునండి, అవును, అవును.
డం కాని దొరికి దొరికింద మాత్రం అసలు
అవును అవి ఆర్గానిక్ మనకి అమ్మేది కూడా కొంచం కాస్ట్లీ ఉంటు ది అవును బయట మనం కొనుచ్చుకునేవ నాయి. ఈ ఆర్గానిక్వి చాలా కాస్ట్లీ ఉంటయి చూసారా, కంపేర్ చేసారా ఎప్పుడన్నా మీరు. హు అవి ఏంటంటే దేమందులు అవి వేసి పండిస్తారు, అదేమో మనం తెచ్చుకొని ఉప్పు నీళ్ళలో కడుకొని అంతా చేసుకోవాలి. అదే మన ఇంట్లో పడించుకున్నాం అను కొన్ని మనం ఏమేమి మందులు అవి జల్లము హాయిగా అప్పుటికప్పుడు కోసుకొని అలా కడుక్కొని తినేయవచ్చు
ఆహా ఇప్పుడు ఈ ఫార్మింగ్ చేసేటప్పుడు కెమికల్ అంటే వాటి గ్రోతింగ్ కోసం ఏ ఆ ఆర్గానిక్గా ఏం కలుపుతారు మేడం
తారు మేడం బయట క మన వ్యవసాయంలో యూరియా అది ఇది మనం కూడా కలుతామండి అంటే అే అన్ని మొక్కలకి పనికిరాదండి అవి యూరియా ఏ ఈ పాకురు పండలకి వాటికి ఆ యూరియా కలిపితే మొక్కలు చనిపోతాయి అది ఓకే యూరియా అట్లా కాదు పకూడదు అవి ఏంటంటే పెద్ద పెద్ద మొక్కలకి మాత్రం యూరియా అది కూడా పాదులా చేసి చివ్వరికి వెయాలి మొక్క మొదలో వేయకూడదు మనము వేస్తే మొక్క మొక్క మొదలకి అవి పట్టేసి మొక్క చనిపోయే అవకాశం ఉంది ఎదగదు అన్నమాట మొక్కం మొత్తం మొత్తం ఎండిపోయినట్టు అవుతుంది ఓహో లిమిటెడ్ కె ఏది కలిపినా కొంచం లిమిటెడ్ కలిపి అది కూడా మనము కొంచెం వాటర్ లో కలిపి ఆ చుట్టూ పోయాలి మొదలు పాదులా చేస్త స్తాము కదా ఆ పాది మొదలో పోయకుండా చుట్ట చుట్టూ పాదులా చేసిన దాంట్లో పోయాలన్నమాట మనం ఆహా అట్లా పోస్తేనే కొంచెం మొక్క ఎదుగుతూ బాగా వస్తాయి అన్నమాట కాయలు కానీ ఏవైనా సరే పువ్వులు కాని ఏవైనా సరే మనకి అప్పుడు బాగా విరభూస్తూ ఉంటాయి పండ్లు అయితే బాగా కాస్తాయి అట్లా వస్తాయి అన్న మాట ఆ పెట్టానండి నేను అవునండి పాల కూర గోంగూర తోట కూూర మెంతు కూర ఆ కరివేపాకు ఆ పాలకూర మె మేంతు కూర తేంటి చుక్క కూూర అట్లాంటివన్నీ కూడా విత్తనాలు తెచ్చి మేమే వేసుకొని నేనే పండిస్తున్నానండి
ఆహా మీ సొంతగా ఇగ
సొంతంగా ఇంట్లో వేస్ కున్నాము ఎవరన్నా కావాలంటే అ మనం తిలేం కదా ఎవరి న్నా కావాలన్నా కూడా కొంచెం పంచుతుంట తాము
ఆ అదే మేడం అంటే మీరు మీరు బయట తీసు ఇచ్చేటప్పుడు కూడా
హ అట్లానే ఇస్తాం అండి మార్కెట్ లో వేస్తాం అంటే మనం పండించేదేట్లా అవును రెండు రకాలుగా వుంటాయి అవును అవును మన చుట్టుపక్కల వాళ్ళకి మనం అమ్ముతున్నాం అంటే అవును మన చుట్టుపక్కల వాళ్ళకి మనం అమ్ముతున్నాం తెలిస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే మనం ఏ అందరూ లేయకుండా తీసుకుంటున్నాం వేస్తున్నాం కాబట్టి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువైనా కూడా వచ్చి మన దగ్గర తీసుకెళ్ళలే అవకాశం ఉంటుంది
అదే అదే రేట్ ఎక్కువైనా ఇ మీ అయితే నా నా సర్కిల్ కూడా ఉంది మేడం నేను కూడా చెప్తాను మీకు ఆర్డర్స్ మీద
ఎస్ అంటే ఏముండదండి మన దగ్గర ఉంటే ఉందని చెప్తే లేకపోతే లేదని చెప్తాం మనం ఉన్న కాస్త స్థలం లో వేసాం అవి ఎవరు కావాలంటే వాళ్ళు అట్లా ఇస్తూ ఉంట ఇస్తాము ఫూట్స్ వేయలేదండి ఫూట్స్ అంటే ఏవో రెండు రకాలు ఉం అంతే అట్లా అట్లా లేవండి అట్లా వేయలేదు జామకాయ ఒక ఒకటి ఉంది సీతాఫలం ఒకటి ఉంది సపోట ఒకటి ఉంది అట్లా చిన్న చిన్న మెక్కలు ఉన్నాయి అంటే పెద్ద పెద్ద పెద్దయి పాదులు లాంటివి వేయలేదు ఇక్కడ కోతులు ఎక్కువ తు ప అ మామిడికాయ ఉంది మామిడికాయ ఉంది య దోసకాయ ఉంది వంకాయ ఉంది బెండకాయ ఉంది కొత్తిమీర ఉంది సోరకాయ వేయలేదండి ఎందుకంటే పాటు కద అది అవునువును అవును అవును టమాటస్ అవును టమాటలు కూడా అవి లేవండి లేవు అవి లేవు అండి ఓకే ఉమ్ అవునా హా ఇంట్లో ఓకే అంటే ఇంట్లో క్యాజువల్ గా ఏంటంటే పుట్టగొడుగులు లాంటివి పెంచరు ఆ ఇంట్లో ఏంటంటే అవి ఏంట బయట మాము మామూలుగా రెగ్యులర్ గా మనం తినే ఆకుకూరలు కూరగాయలు అట్లాంటివి మాత్రమే వేసుకని పండించుకుంటారు కానీ పుట్టగొడుగు పుట్టగొడుగులు అలాంటివి మన ఇంట్లో పండించుకో అవి ఏంటంటే బయట ఎక్కువ తినేటి వాళ్ళు ఉంటారు కాబట్టి అవి అది ఒక ఫామ్ లాగా తీసుకొని దాంట్లో వేసి పెంచి అమ్మడంము అట్లా చేస్తారు కాని మంది ఏంటంటే ఇంట్లో ఏదో కొంచెం స్థలంలో వేసు వేసుకునే అకురలు లాంటివి కాబట్టి ఇవి అట్లా ఉంటాయి అంతే అహ మేడం ఈసారి ఇది క్యాప్సికం ఉంటే ది కదండి వెయ్యండి క్యాప్సికం కూడా వెయ్యండి అండి ఓకే అండి
సరౌండింఇంగ్స్ లో చాలా మంది ఇష్టపడతారు క్యాప్సికమ్ ని వాళ్ళంతా
యాక్చువల్లీ నేను ఏంటంటే క్యాప్సికం కూడా వసాను అవి సరిగా రాలేదు అది అందుకని
ఓకే ఓకే
అ క్యాప్సికమ్ కూడా మా ఇ ఇంట్లో కూడా బాగానే ఇష్టంగా తంటం తింటారు అందరూ అది మంచి గూడా వంటికి గూడ అందుకనే నేను అవును దోసయి లేదండి క్యాబేజీ అట్లాంటివి కొంచెం మాది వాటికి ప్లేస్ ఎక్కువ కావాలండి కబేజీ కాలీఫ్లవర్ అలాంటి వేయాలంటే కొంచం ప్లేస్ ఎక్కువ కావాలి మనకి ఓకే ఓకే అందుకని కొంచెం సీజన్ ఆర్గానిక్ బొప్పాయి వేస్తున్నారు ఫ్రెండ్స్ అవును బొప్పాయి ఉన్నాయండి చెట్లు బొప్పాయి ఉన్నాయా బొప్పాయి ఉన్నాయండి బొప్పాయి ఉంది మా జామా ఉంది సపోటా ఉంది మామిడికాయ ఉంది ఉన్నాయి అవి ఉన్నాయండి సీజనింగ్ కాబట్టి చాలా మంది అడుగుతా ఉంటారు మేడం
ఈ వన్ వీక్ టూ వీక్స్ లో వచ్చి ఫస్ట్
ఒకే అండి తప్పకుండ రండి మీకు ఎప్పుడు కావాలంటేప్పుడు తప్పకుండా కోశిస్తాము ఉంది కాబట్టి నేను ఇవ్వగలుగుతాను మీకు అవైలబుల్ లేకపోతే నేను లేవు లేదు ఇవ్వలేను అనే చెప్ కదా మీకు మేడమ్ ఈసారి మంగోస్ వస్తే కచ్చితంగా ఉంచండి తప్పకుండా అండి సరే అండి సరే అండి ఎందుకంటే సీజన్ కాబట్టి ఇందులో ఆర్గానిక్ అవును రెండు రకాలు ఉన్నాయండి ఒకటి పచ్చళ్ళు పెట్టే రకం ఉంది ఒకటి ప్రమోత్ తినే రకం కూడా ఉంది మన దగ్గర పె పచ్చడ్లు పెట్టే ట్రీ కూడా అదే చెట్ ఉంది మన దగ్గర ఆ ఇటు పండ్లు తినే ఇది కూడా ఉంది రెండు రకాలు ఉన్నాయి రెంూ ఉన్నాయండి మన దగ్గర తీాప్పకుండా అండి తప్పకుండా అండి
ఆ
ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళచ్చు. తప్పకుండా అండి ఇస్తానండి. మీరెప్పుడొచ్చినా తీసుకెళ్లచ్చు. హ ఈసారి మీరు సీడ్స్ తెచ్చేటప్పుడు నాకు చెప్పండి కొన్ని నేను కూడా కూరగాయల వరకు మా ఇంట్లో వేసుకుందాం అని చూస్తున్న అండి రైతు బజార్ లో దొరుకుతయి ఎక్కడైనా దొరుకుతయి సీడ్స్ మీకు మేము రైతు బజార్ లో తెస్తాము కొన్నేమొ మా ఊళ్ళలో నుంచి తెప్పిస్తాం అనమాట ఓహో అది అన్ని రకాలు ఒకచోటే దొరకు మనకి రకరకాలు ఆ కావాలంటే అన్ని రకాల చోట్ల మనం కొన్ని వెతికి వెతికి మరీ తెచ్చుకోవాలి అవును అంతేనండి
అంటే మో అంటే జనరల్గా ఎక్కువ టమాటా కొత్తిమీర
అట్లాంటివి తెచ్చుకుంటారు అవును ఆకు కూరలు లాంటి వి తెచ్చుకుంట అవునువునుతీగలు అవునండివంకాయ కూడా మేడం. అవునండి మేడం క్యారట్ కూడా క్యారట్ కూడా వెస్ కోవచ్చండి మనం విత్తనాలు అమ్మతారు క్యారెట్ కూడా దుంపలు కూడా తెచ్చుకోవచ్చు అ అన్ని మొత్తం దొరుకుతాయి మనకి సీడ్స్ ఏ సీడ్ కావాలంటే ఆ సీడ్స్ దొరుకుతాయి మనకి మాది మనం ల్యాండ్ని బట్టి ఉంటుంది అవి రావడము పోవడము అట్లాగా అవి మన ల్యాండ్ని బట్టి పెరగడము పెరగపోవటము అట్లాంటి ఉ ఇప్పుడుంటాయి ఆహా లే
ఆ